ఏం చేస్తా అన్నా
హలో
హలో వినిపిస్తోందా
ఆ వినుపడతంది
ఆ ఏం చేస్తా అన్నా
ఏం చేయలేదు నువ్వేం చేస్తానవ్
నేను ఏం చేయలేందాక మా ఫ్రెండ్ ఒక పాప ఫోన్ చేసిందా
ఉమ్
ఆ పాపతో మాట్లాడతా ఉన్నినా
ఆ ఆ
ఆ పాప చెప్తా అన్నింది వాళ్ళకి ఏం తిన్నాను అని ఏం చేసాను
ఉమ్
వాళ్ళకి ఈరోజు కరెంట్ పోయిందండి ట అందుకని కరెంట్ పోయింది అసలు చాన్సేపు రాలేదు ఆ సలింగ చాణక కష్టం అయిపోయింది అసలు అని చెప్తా నిండా
ఉమ్ ఈరోజు సెకండ్ సాటర్డే కదా కరెం తీసేసా ఉమ్ హు
నువ్వు తిన్నావా
ఉమ్ నేను ఇందాకె తిన్న్నాను
ఆ
ఉమ్ అంటికి పోలేదా ఫెస్టివల్ కి
పోవ్వాలి ఎప్పుడుూ గురువారం కదా పండగ బుధవారం అట్టపోత
ఉమ్
నువ్వు ఎప్పుడు పోతావ్
నేను అప్పుడే బుధవారం ఏ ఎల్తా
ఆ నువ్ ఏం కాదు పడుకుని ఇస్తలే ఏం కాదు ఒకవేళ భయం అయితే వస్తా ఆ ఏమి కా లే పడుకునే ఇస్తా ఆ తిన్నారా మీరు ఆ అయిత్ ఇంకా ఇం
ఏం మీ రూమ్ లో ఎవరు లేరా
ఆహా లేరు మా రూమ్ లో ఒక పాప ఉనింది ఆ పాప నిన్ననే ఇంటికి పోయింది
ఉహ్ ఫెస్టివల్ ఆప్పుడే వెళ్ళిపోయిందా
ఆ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఈ రోజు గృహ ప్రవేశం ఉన్నాది. నీ అవా పని ఉందనే పోయింది మా పక్కరు రూమ్లో పాప పిలుస్తా అంది రా మా రూమ్ కి ఆ మేము ఇద్దరమే ఉండేది బిర్యానీ
అవునా ఏం కాదు ఒకరే ఉండొచ్చు కదా అక్కడే ఉంటారు. కాబ
కాదు ఒకవేళ భయం వేస్తే వస్త
ఉహ్ ఒకరు ఉంటేనే బాగుండ ఇంకా
ఆ అవును
ఉహ్ హు
ప్రశాంతంగా ఉహ్ ఆ
ఎప్పుడు పడుకుంటారు. మీరు
హా హా నేను పన్నెండికి అట్లా పడుకుంటా
హ్ ఇంకా రేప్ సండేనే కాబట్టి ఎంక సర్లే
అవును
లేటుగా లేచిన ఎవరు ఏం అడగారు. లెట్
ఆ ఆ కానీ మా దాంట్లో ఓ నస పెడతా అంటరు. తిన్నికి పోద్దన్నే రండి మళ్ళీ మాకేం పనులుండవా మేము పడుకోద్దా
ఇప్ ప్పుడు నైటా మార్నింగ
పొద్దున
నైటా
ఆ పొద్దున పొద్దున
పొద్దున వాళ్ళు ఎందుకు పడుకుంటారు. పొద్దన
అంటే ఏందో వాళ్ళు పడుకోద్దా మేము ఆంగా మాకు దొర్ కిధే ఆదివారం ఒక్కటి గాదా గా రోజన్న వాళ్ళు లేట్ టూగా చేయచ్చు కదా అట్లా చేయరు. గాస్ అల్లాడిపోతా అంటారు.
హ్ తినేసి వచ్చి మళ్ళి పడుకొనేేసి
హ్ అట్లా నిద్దర రాదు కదా. ఈ రోజు నేనే బట్టలు ఉతుకున్నా చానా నిండా
హ్ ఉతికేసినావా మొత్తం.
ఆ అన్ని ఉతికేసిన ఇప్పుడు మధ్యాహ్నం పోయి ఉతికినా.
హుహ్ ఎండుండదా.
ది ఉన్నింది. ఇంగా అట్లే బరా బరా బిండినా. ఇంకా ఉత్కేేసి వచ్చినా. తొందర తొందరగా.
హ్
ఓ వాషింగ్ మిషిన్ కి అందుకేస్తా అంటే డ్రస్సులు పోతాన్నాయా అందుకని చెప్పింది.
అదే బెస్ట్ ఏమంటే మనకు ఓపిక ఉండాలి ఉతుకోడానికి వాటిని నాన పెట్టి పిండా మళ్ళీ ఆరె
అవును రెండు సార్లు దేవి ల్లా నీళ్ళల్లో ఉతిక్ నందుకు కూడా బాదుండదు. ఆ నీళ్ళల్లో వంగి వంగి దేవేసేకి ఆ నడుములు నోస్తా ఉంటాయి.
కాలేజీలో ఉన్నప్పుడు అట్లే చానా కష్టం అయ్యేది. అక్కడ వాషింగ్ మిషిన్ ఉండింది. కానీ చాలా మంది ఒక్కటే వాషింగ్ మిషన్. ఫోర్ ఫ్లోర్స్ ఉంటయి. ఇంగా అందరికి అదొక్కా వాషింగ్ మెషీన్ అనేసి పయినపోయి ఉతుక్కునే వాళ్ళం. అసలు అబ్బా ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కాల బకెట్లన్ని ఎత్తుకొని
అవును.
చానా కష్టం అప్పుడు పోతు ఆ వాష్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి ఉండవు, ఎవరో ఒకరు వాష్ చేసుకుంటా ఉంటారు.
ఆ అడగాల్సింది మీరప్పుడు ఇంకో ఇంగోటి పెట్టీయండి.
ఎట్లా అప్పటికప్పుడు పెట్ అప్పటికే పోరుంది ఇంకా ఉదికిన్న ప్లేస్ ఉండదు అందరు ఇంక సండే అయితే అందరు ఆరేస్తారు గదా
హుమ్ నిజమే మళ్ళ పొయ్యేసి వచ్చివి ఆడ కాలేజ్ లో అంతా మళ్ళ ఉతుకు క్కో వాలంటే వచ్చిన చి కష్టం ఆఆ ఏందో అయిపోతా ఉం ఏం ఊరికే రోజు హామ్ హామ్
నోస్ నాకే వినుపడతా ఉంది
ఆ
నా వయిస్ నాకే వినపడతాంది
ఆ అవును నాకు అప్పుడప్పుడు ఇనిపిస్తా ఉంటది నాది నాకే అవును
ఉహూ ఏమో స్పీకర్ ఏమన్నా పెట్టినావ అసలు ఆప్షనే లేదు కదా
అ స్పీకర్కే లేదు ఏమన్న పనులు చేసుకుంట మా ట్లడు కుందామ నుకుంటే
ఆహా అంటే నార్మల్గా ఫోన్ కి స్పీకర్ పెడితే ఇట్లా వినపడతాది అందుకు నేను అన్నాంటున్న
నేను అట్లే ఏం దీనికి లేదు స్పీకర్
మ్ మ్ అవును
ఏమో ఏమైతుందో
హా ఏం మీకు వాక్ సున్నాయ
వర్క్స్ అంటే ఇగ రికార్డు రాసుకుంటే ఏమన్నా సినిమా పెట్టుకొని
మ్ మ్
ఇంగా రాస్త రికార్డు
హా అట్లి పడుకునేస్తా రాస్కుంట
ఎవరు నువ్వా
ఉ హూ నువ్వు నేను కాదు రాయకుండా పడుకునేస్తావేమో అని ఆ
ఆ ఏమో పడుకునేస్తాను ఏమో కానీ రాస్తా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా కదా వచ్చినంచి మళ్ళీ ఏదో పనులు ఉంటాయి అనుకుంటా ఇంకా రాస్తా ఇదే సరిపోతుంది
నేను ఈ రోజు నాకు నిద్దర రాదు ఆఫ్టర్ నూన్ చాలాసేపు పడుకున్న ఇప్పుడు ఏం చేయాలొ ఏమో
ఆ అవును నిద్దర రాదేమె మల్లి
ఉహుమ్ రాదింకా
ఆ ఇంకా నేను రాయాల్సి ఉంటాది ఇంకా ఐదు ఎక్స్పెరిమెంట్ లు ఎన్నో రాయల్ల
ఊమ్
రూ ఆర్రాసిన ఆ అవునా రాసిన నాకు చాలా సంతోషంగా ఉంది ఆరు రాసినందుకు రికార్డులు నేనైతే రెండే రాసినానేమో ఇంకా నావి ఎనిమిది ఉన్నాయి ఎప్పుడు రాయల్లో ఏమో అన్ అనుకుంటాంటి కానీ ఆరు రాసేసినా ఇంగో నాలుగున్నాయి
రాసేస్తారు ఫాస్ట్ గా
ఆఅ ఇంగ మాకి వేరేదిది లర్నింగ్ అని పెట్టినారు
ఊమ్
ఇష్త గది రాయల్ల
అవును
ఉండేవే రాయలేక కష్టమైతాంది కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు పెడతా అంటారు ఆ కొట్టబుద్దయి అయితుంది ఇంకోటి డి డేటా విజువలైజేషన్ ఉంది మాకు అదైతే ఆమె పెట్టనే పెట్టల ఆ ఉ ఉత్త తిక్కది ఆమెకి ఏం తెల్దు
ఊఉ
మెన్న మాక్ మార్క్స్ వేయండి అని అడిగేకిపోతే ఆ మీరేం రాసినారు అసలు ఇది ఏసేదే ఎక్కువ అది ఇది అనింది ఆమైతే
ఊరికే అట్లా ఎందుకంటారు మనం
ఆ అసలు టైమే లేదు అసలు ట్రైనింగ్ అది ఇది పెట్టినార మీ ఎగ్జామ్ మాకి రోజు రెండుం ఉంటాయి రెండు ఆ రోజు రెండు రాసేసి వస్తే ఈవినింగ్ ఎంత ఉంటుంది కొంచెం ఉంటుంది ఒక నైట్ మాత్రమే ఉంటు తుంది ఆ రా రాత్
ఏదైనా మనము చదవాలంటే టైం ఉండాల, మనం చదువుకొనే రాస్తాం ఇంకా వాళ్ళర్థం జేసుకోరు ఫస్ట్ వాళ్ళ్ చెప్పరు మంచిగా మనల్ని అన్ టారు
అసలు క్లాసులు కూడా ఏం జరగలేద్
హ్మ్ అడికి రాస్తేనే గొప్ప వాళ్ళకి అయినా కూడా
ఆడికి మూ నాలుగు మూడు పేపర్లు రాస్నా
హ్మ్ మ్
అయిన కూడా ఇంకా వేసేవి ఒక్కోషన్కే ఆర్ మార్కులు నాలుగు మార్కులు వేసింది ఆ ఒకటి వెయ్యం మేడం ఇంకో మార్క్ చూపించి ఫోర్ ఎ వేసినారు మేడం అంటే ఎన్ని ఆరు కావాల అనింది ఆమ
మ్మ్ మ్ హ్మ్ ఎస్తే అవి కూడా కావాల అని చెప్పాల్స్ పున్
ఆమె బల్లి కశిపెట్టుకుంటుంది అంటే పిల్లోల పైన అంటే ఆమెకి ఏదైనా కొంచెం ఎదిరిచి కానీ ఆమె ఇట్ల మనల్ని టార్గెట్ చేసినట్టు ఉంటుంది బాగా తిప్పించుకుంటుంది అంటే ఏదైనా ఆయమె దగ్గరికి పోతే ఇంకా ఎందుకులే అట్లాంటి వాళ్ళ తౌరి
వచ్చినవి చాల అనుకోవచ్చు మనం అట్లాంటే
ఇంకా ఏం అడుక్ంటాం పెద్ద వా మోకాల తీమ్ రా ఊరికే మళ్ళీ ఊరిక ఏం రాయలేదు అంటారు ఆ మా దాంట్లో ఉంటారు చాలా మంది ఎవ్వరు ఏం బాగా చెప్పరు
మ్యాక్సిమం అందరు అట్లే ఉంటారు ఎవరికి ఏం రాదు కానీ మనల్ని అంటారు
ఆ టార్చర్ చేస్తారు మనల్ని
మనకు ఆ టైం కాబట్టి మనం అట్లే ఇంకా పడతా ఉండాలి వాళ్ళు ఏమంటే అది
ఆ ఇంకా ఏదో వాళ్ళ కింద పని చేసేట వల్ల మాత్ర ఉండల్లా
ఎప్పటికైనా అంతే అనుకుంటా ఇంక ఎప్పుడైనా అంతే మళ్ళీ చావచ్చు నక్ అట్లే
ఆ అవును నేను బట్టలన్నీ మర్త ఆ అవును నిజమే అది
హమ్
బట్టలు మతాయ అల్లా నేను ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మడతసే సరికి కి నాకి విసుకొచ్చేస్తుంది ఆ ఆరిపోయినాయి బాగా ఎండ పెట్టినంది కదా ఆరిపోయాయి సరే ఇంక నేను బట్టలు మర్త వేసుకుంటా
సరే
బాయ్